లో ఆ నీకి మొ త్తం ఆ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో ఏ భాషలు ఉన్నా ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా
భాషలా అదెందుకు ఇ ప్పుడు సడన్గా
భాషల్ గురించి తెలుసుకోవడం మన ఇండి ఇండియాలో ఉన్నంత వరకు మన సిట్స్ మన ఇండియాలో సిటిజన్ మనం తెచ్ తెలుసుకోవడంలో తప్పేముంది.
ఆ ఇండియాలో భాషలంటే చాలా ఎక్కువ ఉంటాయేమో నాకు అన్ని తెలీవ్,
ఉమ్ మీకు తెలిసిన భాష లేమొ ఏమేమి
తెలుగు తెలుసు కన్నడ తెలుసు ను
మ్మ్
ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుసు
హ్మ్
ఇంకా ఉర్దూగాన కొంచెం కొంచెం కొంచెం అర్థం అయితుంది అంతే
మ్మ్ ఈ ఆ ఉర్దూ ఉర్దూ వద్దులే మిగతా మూడు భాషలు రాయడం, చదవడం,
ఆ అవన్నీ వచ్చు మ్మ్
ఊహూ మేలేలే ఐతే నాకింకా రెవో రెండు లాంగ్వేజ్ లే వొచ్చు
ఊహూ నీకీ తెలుగు ఇంగ్లీష్ మాత్రమేనా
తెలుగు లి తెలుగు రా తాను తెలు చదువుతాను తెలుగు మాట్లాడుతా ఇంగ్లీష్ ఆ రాస్తా మాట్ ట్లాడతా అర్తమైతాది ఆ ఇంకా హిందీ అర్తమైతాది కొంచెం కొంచెం అంతే కానీ నాకిష్టమైన ఆ లాంగ్వేజ్ వొచ్చి
హు తెలుగా ఎందుకు
మాతృభాష కాబట్టి తెలుగిష్టం నాకి
ఓహో అట్లెట్ల డిసైడ్ చేస్తారు మాతృభాష అని అంటే నువ్వు ఆంధ్రాలో పుట్టినావ అనా
ఆంధ్రాలో పుట్టినామని అంతే కదా అ మళ్ళీ అది కాక రాయల్స
కానీ ఇప్పుడు నీకి బయటికి పోయి అంత అందరితో డిస్కస్ చేసి అందరితో ఇంటరాక్ట్ అవ్వాల అంటే తెలుగు ఉపయోగపడదు కదా
ఉపయోగపడదు కానీ మనం ఆ ఇట్లా దేశ చాలువి ఇలా ఒలేసి ఇలా స్టేట్లో వదిలేసి వెళ్ళేటప్పుడు నేర్చుకోక తప్పదు వేరే లాంగ్వేజెస్ కానీ ఇట్లా ఆ మన స్టేట్లో మన ఊర్లోనే ఉన్నప్పుడు వేరెన్ భాష్ నేర్చుకోవడం అవసరం లేదు కదా
ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే మాత్రమే బయట లాంగ్వేజ్ గానీ నేర్చుకుంటావా ఇక్కడే ఉంటే అసలు ఏం నేర్చుకోవు
ఇక్కడే ఉంటే ఏం నేర్చుకోని నేను బయట వెళ్ళాలల్సి వచ్చింది అనే పరిస్థితి వస్తే ఆ నేర్చు నేర్చుకోక తప్పదు నేర్చుకో కుం కానీ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు కాబట్టి అంత ఏం అనిపియదు మాట్లాడతా
న్నావండి నువ్వు బయట దేశాలకు పోతావా
అలా కాదు ఇప్పుడు ఆ హైదరాబాద్ నుండది లేంటి బెంగళూరు ఉంటుది అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడ ఎందుకంటే అంటే ఆ వి విదేశాల నుంచి ఆ వాళ్ళు వచ్చింటారు కొంతమంది ఎన్ ఆర్ ఐస్ వాళ్ళు ఇక్కడ కంపెనీలు ఇస్త స్థాపించి ఉంటారు కావడంతో అట్లా అలా కావడంతో వాళ్ళతో ఏమైన్నా మాట్లాడాలన్నా లేదంటే అంటే వాళ్ళ కంపెనీలో పని చేసే ఎంప్లాయీతో మాట్లాడాల న్నా వాళ్ళు మాక్సిమం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కాబట్టి మనం కూడా వాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడాలా
హ్మ్ వాళ్ళతో ఇంగ్లీష్ లో ఇప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడాలన్నా నీ పని జరగాలన్నా ఏం చేయాలన్నా కూడా నువ్వు ఇంగ్లీష్ లోనే మాట్లాడాల నీకు ఇంక తెలుగు ఎందుకు యూస్ అయితాందని ను తెలుగుని ఇష్టపడతావ్ చెప్పు నీకు అక్కడ హెల్ప్ చేస్తాంది ఇంగ్లీష్ కదా
హెల్ప్ చేస్తానంది ఎందుక్ కంటే అక్కడ నాకి నా ప్రొఫ్షన్ గాదు గదా అది నాకు ఏ ఏదో హెల్ప్ కావాలా అ అంతవరకు అట్ట ఒక టాస్క్ జరగాల్లంతే నాకి అ టాస్క్రో పర్పస్ కోసం నిన్నక్కడ ఇంగ్లీష్ మాట్లాడ్తన్నా కమ్యునికేషన్ బ్యా. ట్లా బ్యారియర్ రాగూడ్దని అందుకని ఈ అట్లని మా మన తె మాతృభాషను వదులుకోలేం గదా.
చ్ వదులుకోడం అన్ నేన్ చెప్పలేదు కానీ ఇష్టం అని చెప్పేస్సాన్నావ్ కదా అందుకని.
ఉమ్ అక్ నేనుూ ఉ నా లైఫ్ లో మ మ్యాక్సిమం మొత్తం వ వరకు ఇట్ల తక్కువ క్షణాలొస్ తయ్ ఇట్లా ఇంగ్లీష్ లో మాట్లాడల్లా అని ఇట్ల ఇంగ్లీష్ లో మాట్. ఈడ వాల్ ని ఎదుర్కోడం వ చానా తక్కువ సమ సమయాల్లో జరుగుతాది కాబట్టి నేను ఎ అ ఇంగ్లీష్ అంతగా ఏమిష్టము ఇష్టంబడదు.
మర్ నీకెప్పుడు అన్పిలేదా నువ్వూ ఉ అంటె ఇప్పుడు బయట నీ పనికి సంబంధించి కానీ నువ్ వేరే వాళ్తో మాట్లాడాల్లానీ ఏమన పని జరగల్ల అన్నప్పుడు కూడ్ నువ్ తెలుగులోనే మాట్లాడి చేపిచ్చుకోల్ల కద చేపించుకోచ్చు. అనే దాన్ మీదెప్పుడూ
అట్లేం అనిపీయలేదు మీకు ఏది ఇష్టం ఓ ఏ లాంగ్వేజ్ ఇష్టం
ఆ ఇష్టం ప అట్ల ఇట్ల అనేం లేదు ఇప్పుడు ప్రతిదీ నువ్వు నీ అవసరానికే మాట్లాడ్తాన్నావ్ అట్లాటప్పుడు ఎందుకిష్టం చెప్పు.
ఉమ్
ఉమ్ నీ పని కోసం నువ్ దాన్ని వాడ్తన్నావ్.
ఔను అంటే ఉమ్ ఆ ఉ. ఉంటాద్ కద ఎక్కువా వ ఏ లాంగ్వేజ్ వాడ్. వోని అన్నట్టు అట్ల.
ఇప్పుడు మెమ్మూ తెలుగు వాళ్ళక్ కాబట్టి తెలుగే మాట్లాడ్.
ఉహు
ఉమ్ అంతె కానీ మన అన్నవ అన్ టే మళ్ళిగ్ మేము కన్డ కూడ్ మాట్లాడుతామెందుకంటే కర్ణాటకలో కూడ మేమ్ వెళ్తాంటాం వస్తాంటాం కాబట్టి.
ఉమ్
ఉమ్ ఇంక స్ కూల్స్ కాలేజెస్లో అంతింగ్లీష్ మాట్లాడ్తాం.
ఔన్లే
ఉమ్
మీరు స్కూల్ మి ఇంగ్లీష్ మీడియమా మి. తెలుగు మీడియమా మీరు.
ఇంగ్లీష్ మీడియమే స్ కూల్ మొత్తం
ఆ ఇంగ్లీష్ మీడియం గాట్టి మ్యామ్ మరి ఇంగ్లీష్ ఇష్టం లేదా మీకి.
నువ్వెందుకు ఇంగ్లీష్ మీడియమైతే ఇంగ్లీషిచ్ ఇష్టపడల. తెల్గు ఐతే తెల్గూ ఇష్టపడాల్లా అన్నేమన్న ఉ. తున్నారు వల్లుగు
రూల్ నేనేమి రూల్స్ గురించేమ్ మాట్లాల్లేదు అంటే మీకడుగుతన్న అంతే.
లేదు లేదు అట్లేము అప్పుడు ఇంకా అంతా అంటే ఇంకా ఫ్యూచర్ లో కన ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. కావాల కాబట్టి ఇంగ్లీష్ మీడియం కి వేసినారు చదువుకున్నాం అంతే.
ఉ
ఊ
మరి మీ బా మీ మీ ఊర్లో అట్లా ఇంగ్లీష్ ఎక్కువ తెలుగు తెలుగు ఎక్కు మాట్
తెలుగే తెలుగే ఎక్కువ మాట్లాడు తార అంటే ఊర్లో వాళ్ళెవరు చదువుకోయింటారు. ఇప్పుడి కాలం వాళ్ళంతా. ఇంగ్లీష్ మాట్లాడడానికి వాళ్లంతా
అవును అవునులే
హు ఉ
కానీ ఎక్కువ అ ఇ ఇండియా వల్ వెళ్లాలంటే ఆ ఇంగ్లీష్ మాట్ల కడల్ గదా కంపల్సరిగా మరి నెట్ ఈ కి మది న్ తను నేర్చుకుంది ఇంగ్లీష్ నేర్చుకునేదాని ఇంట్లో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తన్నారా
ఆ కొన్ని ఆన్లైన్ యాప్స్ గాన ఉంటాయన్నమాట కమ్యూనికేషనల్ యాప్స్ సంబంధించిండేది. అవి యూస్ చేసుకొని మాట్లాడుకోవచ్చు మనం.
ఉ హు ఏఏవి కొన్ని యాప్స్ పేర్లు చెప్తావా ఎగ్జాంపుల్ కి
సివి అని ఒక యాప్ ఉంటుందనమాట
ఉమ్ ఉ
యాప్ లో నువ్వు ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్స్ మాట్లాడుతాంటారు ఆ మేబి అక్కడ నువ్వు ఎవరితో అయిన కనక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఆ ఆ వాళ్ళు నీ నీ కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉండొచ్చు అసలు ఏమి తెలియకపోవచ్చు అక్కడ వాళ్ళు నీకు మంచి ఫ్రెండ్స్ దొరకచ్చు లేకపోతే నీకు ఒక నువ్వు ఒకవేళ జాబ్స్ కోసం నువ్వు సెర్చ్ చేస్తాన్నావు అంటే అవి దొరకచ్చు ఇంకా అట్లా మంచి మంచి హై ప్రొఫెషనల్ వాళ్ళందరు మాట్లాడ వస్తా అంటార అనమాట అక్కడ
అవునులే
మ్మ్
మీరు మరి వా దాన్ని ఎక్కువగా వాడతా అంటారా
ఆ లేదు ఈ ఇ ఇంతక్ ముందు వాడతా ఉన్నింటి కానీ ఇప్పుడు వాడట్లేదు అది
ఆ
ఉ
మరి నేను కూడా వాడొచ్చేదాన్ని
ఆ వాడొచ్చు వాడి మీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవచ్చు కొత్త వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వచ్చు బయట ప్ర కొంచెం తెలుసుకోవచ్చు
అవునులే
మ్మ్
అంటే ఇంటర్నేషనల్ గా వాళ్ళ కూడా కనెక్ట్ అయ్యితారా
ఇంటర్నేషనల్ ఏమో చెప్పలేం కానీ ఆ ఇట్లా ఉండొచ్చు ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు
అవునులే
ఆయన ఇంటర్నేషనల్ వాళ్ళతో ఏమంతా
అంటే వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా వాళ్ళతో మాట్లాడితే ఇంకా మంచిగా
ఆ అయినా నువ్వు వాళ్ళ యాక్సెంట్ అంత బిన్న క్యాచ్ చేయలేవు
మ్మ్ క్యాచ్ చేయలేం కానీ అలవాటు అయ్యితది కదా నేర్చుకోవచ్చు
ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అ ఆ లు ఏ బి సీ లతో స్టార్ట్ చేయాల
మ్మ్ ఇప్పుడు ఏ బి సీ డి లు వచ్చు కదా మరి ఇంకేమి దాంట్లో అంటే దాన్ని వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు ఫాస్ట్ గా మాట్లాడతారు కాబట్టి ఆ ఫాస్ట్ ని మనం క్యాచ్ చేయలేము ఫస్ట్ లో
మ్యాచ్ చేసుకోలేవు ఇప్పుడు తెలుగుగే చూడుతేలు లేబ్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నువ్వు ఒక రకంగా మాట్లాడతావు కొంచెం గోదావరి సైడ్ పోతే వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు రాయల్స ఇమ్మ సరిపోతే వాళ్ళ ఒక రకం మాట్లాడతారు తెలంగాణ తెలుగు అయితే ఇంకా డిఫ్ ఫ్రెంట్ అట్లా అట్లా అదూర్ ఆ ఇంగ్లీష్ కూడ్ ఉంటుంది ఉ నీకు ఇప్పుడు ఈ మూడిట్లో అట్లా ఏర్ తి ఇష్టం తెలుగు
నాకు తెలుగు ఏంటనే ఇష్టం
అట్లా కాదు అంటే కోనసీమ వాళ్ళు మాట్లాడే స్లాంగ్
రాయలసీమ్ రాయల్సీమ్ సాంగ్ స్లాంగ్ ఇది నాకి
ఆహా
అలా
వాళ్ళు ఏదో మొరటగా మాట్లాడతారంట కదా
అలా ఏం లేదు మంచి మాట్లాడతారు మా ఇప్పుడు నేను మా లాడుతున్న గదా నేను ఇప్పుడు
లేదు లేదు నువ్వు మంచిగా మాట్లాడుతన్నావ్ మరి సరే అయితే నాకు కూడా ఇంకా ఈ రోజు నుంచిత్ తెలుగు అంటే ఇష్టం ఓకే ఊ బాయ్ బాయ్ బాయ్